లో నమస్కారం అండి హలో హలో
ఏం చేస్
వినిపిస్తుందండి కాని ఏం చేస్తున్నారంండి
ఏం లేదండి పిల్లకు అన్నం తినిపిస్తున్నానండి తిన్లేదా నా పిల్లలక అన్నం పెడుతు
అవున మీక్ సిటీ కల్చర్ అంటే ఇష్టమా ఉ ఊళ్లో ఉండడం అంటే ఇష్టమా అండి
విలేజ్ అంటేనే ఇష్టం అండి ఉంటాం కాబట్టి మాకు విలేజే ఇష్టం అండి విలేజ్ మీకు సిటీ అంటె ఇష్టమా విలేజీ అంటే ఇష్టమా
సౌండ్ పొల్యూషన్ బిజీ లైటీ లైఫ్ ఊర్లో ఉంటేనే ఒకరికొకరు సహాయం చేసుకోవడం మంచిగ్ ఉంటదండి చేర్ చేసుకోవడం సహాయం చేసుకోవడం ఏం లేదండి ఖాళీగానే ఉంటాం మేము మీరేం
నేనా ఖాళీగానే ఉంటానండి ఇంటి దగ్గరే ఉంటా హౌస్ వైఫ్
అవునా అండి ఆ చిన్న పిల్లలు ఉన్నారా
ఔను
కొంచెం డిస్టబెన్స్ గా ఉందండి
అవును పిల్లలు అరుస్తున్నారండి
సైలెంట్ గా ఉండమని చెప్పండి కాస్త
ఆ చెప్తున్నానండి
ఇంకా పిండి వంటలు ఏం చేస్తారండి మీరు తినలేదండి ఇంకా
ఏంటిదండి
పిండి వంటలు ఏం చేస్తారండి మీరు ఇప్పుడు ఉగాది ఫేస్టివల్ వస్తుంది కదండి పిండి వం టలు ఏం చేసు
మేమా పూరీలు చేసుకుంటామండి చాలా చేసుకుంటాం పూర్ణాలు చేసుకుంటాం
ఓకే అండి
మీరేం చేస్తారండి. పూరీలు గోధుమ పిండిని మంచిగా నానబెట్టి పూరీలు దాచ్ కొని నూనెల కాల్సుకుంటామండి
ఓకే అండి మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం అండి
కా బతుకమ్మ పండగ అం టే ఇస్టమ్ అండి
బతుకమ్మ పండుగ ఎలా చేసుకుంటారండి మీరు
బతుకమ్మ పండుగ బాగా చేసుకుంటాము అండి ఊర్లో ఉంటాం కాబట్టి అందరు అక్క, చెల్లెళ్లు అందరూ అమ్మ, నాన్న అందరు వస్త స్తరు కదండి ఫుల్ ఎంజాయ్
మ్మ్హ్ మీ అత్తమ్మ మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారా మీ ఇంటికి వెళ్ళి
మా అత్తమ్మల ఇంటి దగ్గర ఉంటాము ఒకసారి మేము మా అమ్మోల్ల ఇంటికి వెళ్తామండి స అమాసకేమో అత్తమ్మోళ్ల ఇంటి దగ్గర ఉంట టము సద్దులకేమో ఆ అమ్మ వాళ్ళ ఇంటికెల్ త మండి
ఎలా అనిపిస్తుందండి పండగ ది వాతావరణంలో మీకు
చాలా బాగుందండి.
మా దగ్గర మంచిగా బతుకమ్మలు తీసుకెళ్తాము. పొద్దున్నుంచి చాలా హావాగా ఉంటుందండి. చాలా హవాగా చేసేసి బతుకమ్మ వేసుకొని చెరువు దగ్గరికి వెళ్ళేసి అక్కడ బాగా డీజే బాక్సులు అవన్నీ పెట్టేస్తామండి. పెట్టేసి మంచిగా ఆడుకొ టాం ఫ్రెండ్స్ అందరు కలుస్తారు మంచిగా అనిపిస్తుందండి బతుకమ్మ పండగ దసరా ఎలా చేస్తారండి మీ దగ్గరా
క్స్ పెట్టి మన్ చిగా ఎంజాయ్ చేస్తామండి రావణాసుర్ న్ని గుడం కలుత్తాం అండి మేము
మా దగ్గర గుడా కాలుస్తారండి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరో రావణాసున్నీ చేసి బాంబులు పెట్ చేసి దాన్ని కాల్చెస్ స్తరండి. ఆ రోజు బాగా అందరు కొంచం డ్రింక్ వెయ్యడం బాగా డ్రింక్ చేసి గొడవలు పెట్టుకోవడం అవి అవి ఇవి పోలీసులు రావడం అవన్నీ జరుగుతాయండి.
అవునా అండి మా దగ్గర ఏం అట్ల జరగయండి మంచిగా రావణాసుని కాల్తం ఎంజాయ్ చేస్తాం డీజే పెట్టుకుంటాం
తాగుతారు కదండి ఇగ ఆ రోజు డ్రింక్ చేస్తారు కదండి ఆ రోజు డ్రింక్ ఏసిన తర్వాతకి కొంచం గొడవ చేసుకోవడం, కొట్టుకోవడం, గొడవ చేసుకోవడం, కొట్టుకోవడం అవన్నీ చేస్ సరే అండి ఆ రోజు కేసు ఉండదు కదండి ఏం తీసుకున్నా గుడా
కానీ మా దగ్గర ఆల్రెడీ పోలీసులు వచ్చి ఉంటరు కాబట్టి కొంచం వాళ్ళు భయపడతారన్నట్టు.
బాగా పెద్దవాళ్ళు వస్తారు. ఊర్లో సర్పంచ్, ఉపసర్ సర్పంచ్ వాళ్ళందరు వచ్చేస్తారండి అక్కడికి ఫస్ట్ వాళ్ళతో అవన్నీ చేసేసిన్ తర్వాత బాంబులుగా పెట్టేసి రావణాసుని చేసి కాలుస్తారండి మంచిగా హవాగా అనిపిస్ స్తుంది.
అవునండి.
ఇంకా మీరు బతుకమ్మ ఫెస్టివల్ ఎట్ల చేస్తారండి మీ దగ్గరా
మై మా మంస్ మంచిగా అందరూ ఒక పిల్లలు అందరూ వస్తాం పట్టు చీరలు కట్టుకుంటాం కమ్మల్ డీజే పెట్టుకుంటాం మంచిగ ఎంజాయ్ చేస్తామండి. బ బతుకమ్మ పాటలు పాడతాం బతుకమ్మ రోజు సద్దుల రోజు అవేంటి లడ్డూలు చేసుకుంటాం. అప్పాలు, గ్యారెలు, మడుగులు చేసుకుం మ్ ఆ గౌరమ్మ లడ్డూలు జేస్తం ఐదు తీర్ పెసర్ల
ఐదురకాలయిన
ఐదు. తీర్ల లడ్డూలు చేస్తామండి. నువ్వుల లడ్డు, ఫల్లీల లడ్డు, ఆ! అవన్ని జేస్తమండి. అమ్మ వా కి గౌరమ్మ కి అవింటే ఇస్టమండీ
అవునండి, మాదగ్గరి గుడ మా మమ్ మ్ ఒక రవ్వ లడ్డులొక్కటే జేసెస్త రండి! మీరేం తీసుకొంటె పప్పు ఏసి, అన్నం పెట్టేసి, అవన్ని జేస్తరండి కొంతమంది అదంత ఏముండదండి మా మా ఇంట్లో పప్పేసి, పెగ్గులో పప్పేసుకొని, చేసుకుంటామండి. ఆ రోజు లడ్డూలు జేసి జేసి రవ్వ లడ్డులు అవి మాత్రమే అక్కడ పెట్టేస్తదండి మా మమ్మీ.
మీ మైద్రక్ కలా లడ్డూలు జేస్తదండి, మా మమ్మి సద్దుల రోజు. అమ్మ వారికి, గౌరమ్మ
చేస్తామండి, అట్ల జేస్
పులిహోర ఇస్తం. మళ్లీ పెరుగన్నం గల్పి
ఊఁ అవన్ని ఏం బెట్టరండి. ఒక కొత్త క్లాత్ దీసుకొచ్చి, అందులో కొంచెం అక్షింతల్లాగ కలిపేసి పెడతారండి, బతుకమ్మలో. పెట్టేసి, కుంకుమ, పసుపు అవన్నీ పెట్టేస్తరండి పెట్ ఏసి, పొద్దున్నుంచి అక్కడ ఇక్కడ పూలు గోసుకొచ్చుకోవడం కొన్ని మార్కెటింగ్ జేసి ఇ తీసుకొచ్చుకోవడము బంతిపూలు, అవి ఇవి ఊళ్ళకొస్తయండి. మంచి హవగ కొను కుంటాము, కొన్నీ పక్కన వాళ్ళని ఊర్లో ఉంటాం గాబట్టి పక్కన వాళ్ళని అడగడం, వాళ్ళ ఇంట్లో ఎవరి ఇంట్లో దగ్గర కోసుకొచ్చుకోవడం అవన్నీ కోసుకొచ్చుకొని మంచిగా బతుకమ్మ ఎసుకొని బా బాగా చేస్తారంండి ఈ పండుగ నాకు బతుకమ్మ పండుగ అంటే నే ఇష్టం అండి ఇగ ఫ్రెండ్స్ కలవడం మంచి ఈ నైన్ డేస్ ఎంజాయ్ చేసేదండి ఇంతకు ముందు ఇప్పుడ అంతా బిజీ పర్సన్స్ అయిపోయారు బి ఇది కల సరీ అయిపోయిందండి ఒక త్రీ డేస్ చేయడానికి కూడా జనాలు అలవాటు పడిపోయారండి మొత్తం చేయకుండా ఉండడానికి ఇంతకు ముందు అయితే బాగా చేసుకునేదండి నైన్ డేస్ రోజు వెళ్ళడం మంచిగా ఆడుకోవడం చేస్తుండేదండి ఇప్పుడు అవన్నీ హోల్డ్ అయిపోయాయండి మొత్తం
జనాలు బిజి బిజీగా అంతా సంపాదన మీద పడ్డారు రండి ఏం చేస్తారికా ఖర్చులు ఎక్కువ అయితున్నాయి గదా అందుకే సిటీలో ఉన్ ఉన్నారు గదా అ
సిటీలో ఉండే వాళ్ళకి గద్ కుండా ఊర్లో ఉన్న వాళ్ళకి గుడా మోట అయిపోయిందండి అంత అంత సిటీ కల్చర్లో ఉన్న వాళ్ళ లాగానే జేస్తున్నారు ఇప్పుడు అందరు కొంచమే అలవాటు పడిపోయారు అట్లా డీజే సాంగ్స్ కి పెళ్ళిలకు అవే సాంగ్స్ పెట్ తికోవడం ఫెస్టివల్స్ ఇవే సాంగ్స్ పెట్టడం ఆ ఏమైనా మొత్తం ట్రెండింగ్ డీజే ట్రెండింగ్ అయిపోయిందండి ఇప్పుడు సాంగ్స్ వాడడం కోలాటాల ఇ మావెం లేవండి ఇప్పుడు
అవును అండి నేన్ నిజమండీ అప్ ఇప్పుడు ఎనకట పెద్దోళ్ళు వాడేదండి మంచిగా పా తెల్వాడద్
మంచిగా పాడుకుంటూ మంచిగా చేస్తుదండి
ఇప్పుడు అదేం లేదు డీజే పెట్డుడు ఇక ఆ చేసుకుంటామ్ మంచిగా బొడ్డెమ్మ కొన్రోజువీ కొని నచ్చగా అందరం తలలో పోస్ మా ఐదుగురమ్మాయి పుట్ట మన దగ్గర పోయి పాలు పోసి ఊద్ బస్తని ముచ్చి కొబ్బరికాయ కొట్టి తల్లికి మొ కే పుట్ట మన్నద తెచ్చుకుంటామండి ఇంటికి తెచ్చుకొని బొడ్డమ్మ పీట అవునండి పీట వేసి పొనీ పీట మీద బుడ్డమ్మ తల్లిని అయిత్ ఉమ్ అయిదే గద్దలిస్తామండి
ఉమ్ స్టెడ్
ఉమ్ ఐదు గద్దలు వేసి అమ్మవారికి ఆడ ఇక పక్క పక్కనోళ్ళ ఇళ్ళలు ఉంటాయి గదండి పక్కన ఇళ్ళల్ల పువ్వుల్ దెచ్చి మంచిగా అమ్మవారిని మంచిగా డెస్ డెకరేషన్ చేసుకోం దవండి
అవునండి అక్కడ ఇక్కడ పో పూలు కోసుకొచ్చుకోవడం అలంకరించు సం పైన రాలు చెంబు పెట్టేస్ సారు అందులో ఒక కుడుక చె కొడు కా కొంగు జాకెట్ ముక్క, పోక, ఖర్జూర అవన్నీ పెట్టేస్తారండి మంచిగా మనగూ. మా గల్లీలో కూడా చేస్తారండి మేమం ఇంట్లో ఏమి సాంగ్స్ వాడుకోవడానికి లేదనేసి సాంగ్స్ పాడడానికి ఏం లేదనేసి, అందరు అందరు కలిసినట్టుగా ఉండేసి, అందరం మంచి కొన్ని డబ్బులు వేసుకొని బాక్స్ తెచ్చేసుకున్నాము అండి మా బజార్ లో బాక్స్ పెట్టేసుకొని మంచి నైన్ డేస్ ఎంజాయ్ చేస్తామండి
చాలా అండి మా ఊర్రాయిని పెద్దాయిని ఇప్పిస్తే మేము అదే పెట్టుకొని ఎగురుతున్నాం అండి
హు అవన్నీ చేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తామండి డిజే పెట్టుకోవడం డ్యాన్స్ వేసుకోవడం మా దగ్గరవ్వ బాగా చేస్ స్తారండి పక్ పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చేస్తారు మంచిగా రోజుకు ఒక ఐటెం చేసుకోవడం రోజు ఒకరు చేయడం డం ఒక ఒకటే ఐటం ఒకరే చేయకుండా రోజుకు ఇంటికి ఒకరు రోజుకు ఒకలాగా చేసు రావడం వేరు వేరు ఐటమ్స్ వేయడం మరి లాస్ట్ రోజు కూడా అందరం కలిసేసి అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి కొంచెం రైస్ రైస్ చింతపండు కారం అవన్నీ తీసుకొచ్చేసి అందరం కలిసి చేసుకు రండి సేమ్యా చేస్తారు చేస్తారు అన్ని ఒకే దగ్గర చేస్
అవునండి మేం కూడా వాళ్ళనే చేస్తా పులిహోర రవ్వ లడ్డులు చేస్త పాయసం
ఈ ఈ పక్క వాళ్ళు పక్క గల్లీ లో వాళ్ళు పక్క గల్లీలో వాళ్ళు అయితే వాళ్ళు ఒకేలాగా చేసుకోవడం ఎందుకు అనేసి వాళ్ళు వేరే వేరే ఐటెమ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇంటికి ఒక ఐటెం చేసుకుంటే చాలా ఐటెమ్స్ అయితాయి గదా అనేసి ఇంతకు ముందు జరిగిన ఫెస్టివల్ కి వాళ్ళు వేరే వేరే ఐటెమ్స్ వేసుకొని చేసారంట అండి అంటే సోంపాపిడి ఒకరి సోంపాపిడి ఒకరి బనానా ఒక్కరు ఆ మైసూర్ పాకు ఒకరు గులాబ్ జాము అవన్నీ చేసారంటండి చేసుకొని అంతా దేవుడి దగ్గర పెట్టి పెట్టేసి మనిషి కొంచెం తీసుకొని తినడం అట్లా చేసారటండి బాగా ఎంజాయ్ చేసుకున్నారంట హోలీ కూడా బాగా ఎంజాయ్ చేసారంట అండి మేమేం చేయలేదండి సరి
ఎందుకు
పక్క గలీలో వాళ్ళు వాళ్ళ బాగా ఎంజాయ్ చేసారంట అండి
అవునా అండి మేం చేయలేదండి ఈసార్ మేము కూడా
వాళ్ళు ఎగ్స్ కొట్టుకోవడం వాళ్ళు చాలా ఎంజాయ్ చేసారంట అండి మా సిస్టర్ వాళ్ళ సైడ్ ే మేము కూడా ఏమంతా చేయలేదండి ఈసారి ఓకే అండి బాయ్ నెక్స్ట్ కాల్ కలి దాం
ఓకే అండి బాయ్